ఏం చేస్తున్నారండి టిఫిన్ అయిందా లంచ్ అయిందా
ఆ వినిపిస్తలేదు
లంచ్ అయిందా మీది
ఆ ఇడే ఇప్పుడే తిన్న మా బాబుని పడుకో బెట్టి
అవునా హ్మ్ పడుకున్నాడా అల్లరి చే స్తారా ఆ తిన్నను మార్నింగే తిన్నాను ఉహ్మ్
వినిపిస్తలేదురా ని వాయిసు గట్టిగా
అవునా తిన్నాను నేను లంచ్ చేసాను
ఊమ్ ఏం కర్రీ
ఆలు ఫ్రై జేసాను అదే ఉంటే తిన్నాను
ఊహ్మ్ ఏ ఇది దీస్కారాపో ఇది తినికి ఒస్తాలేదు ఇంకా ఇవి గోల్డ్ లోన్స్ సంబంధించి గోల్డ్ పేట్టుకొని మనీ ఇస్తాం ముతూట్ గాదు దాం అలాంటిదే అలాంటిదే ముతుట్ లాంటిదే కని ముతుట్ గాదు ఊమ్ తక్కువనే తర్టీన్ ఊమ్ కానీ బంద్ జేస్తున్న రిజైన్ వెట్టినా మా బాబు ఉంటలేదు ఉ బాబుంటడేమో డిగ్ డిగ్రీ ఉండాలి ఊమ్ కార్ కే డిగ్రీ ఉండాలి ఒరిజినల్ టెంత్ మెమో ఇవ్వాలి మిగిలినయి జిరాక్స్లే
ఆహా ఎంక్వైరీ జేస్తారు గావచ్చు గదా
ఏందన్న ఎంక్వైరీ జేస్తరు ఎక్కడయినా
ఆ నిజంగా చదువుకున్నారాలె ఆ పడుకున్నారు ఉమ్ నిజంగా చదువుకున్నారా లేదా రానిసి కదా
అర్ధం కాలేదు
నిజంగా చదువుకున్నారా లేదా కాలేజ్ లోకలేనా కాదా అనేసి ఎంక్వైరీ చేస్తారు కావచ్చు
సంబంధించింది కదా రా గోల్డ్ వర్క్ లో మళ్ళ ఇందులో ఒక ఒక ఐటెం పోయినా కూడా మళ్ళా ఇప్పుడు గోల్డ్ కి సంబంధించిన దాంట్లో వర్క్ చేయడం అంటే మనం రిస్క్ అన్నట్టే అంటే ఇళ్ళ మూడు నాలుగు కోట్ల గోల్డ్ ఉంటది ఆ కస్టమర్లది అది తీసు కొని జంప్ అయిపోరు అని ఏంటి
అది కూడా కరెక్ట్
కంపెనీకి ఉంటది కదా భయం అనేది మళ్ళా
అ
అందుకే ఇగా మేముోది ఏం ప్రాబ్లమ్ అయినా మనమే పే చేయాలె గోల్డ్ ఒకవేళ అది ఫేక్ గోల్డ్ అయినా మనమే పే చేయాలి
ఆ దాని కాస్ట్ ఎంతంటందో అప్పటి వరకు అందసి అవును
హ
చాలా రిస్క్ తోటే కూడింది కదా
మ్మ్ రిస్క్ మనం ఇప్పుడు ఫేక్ గోల్డ్ వస్తే ఆ డబ్బులు మనమే కట్టాలి
ఆ
హ
అయిన చెక్ చేస్తే పెట్టుకుంటారు కదా
చెక్ చేస్తాం కానీ ఇప్పుడు మన సిల్వర్ బ్యాంగిల్ ఉందినుకో దాని మీద టెన్ టెన్ కోటింగ్ గోల్డ్ వేస్తే దొరకదు కదా
ఆ
అట్లా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు
అలా కూడా నడుస్తదా
ఎందుకు నడవదు ఒక ఆయన మొన్న కోటి రూపాయల దాకా తీసుకు కొనుగోల్డు ఫేక్ గోల్డ్ వేరే కదా వేరే వాళ్ళదట అది దో దొంగతనం వాళ్ళు ఓనర్లు కనుక్కకుొని ఇక్కడ గోల్డ్ ఈ బ్యాంక్ ఉంది పాలనా బ్లాంక్ లో ఉన్నదంటే వాళ్ళు ఏని గ్రామ్స్ సహా ప్యూరిటీ స చెప్పేసరికి వాళ్ళ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే స వచ్చినట్టు చేయాల్సి వస్తుంది అప్పుడు అది తీసుకో పెట్టుకున్న కస్టమర్ ఆ ఎంప్లాయ మీదకే వస్తుంది
అవునా అట్లా కూడా ఉంటదా అది దొంగద అని మనకు తెలీదు కదా
ఆ కస్టమర్ ఆ కస్టమర్ ఊక్కక వచ్చి గోల్డ్ పెడతాంటే ఇట్లో పెట్టుకున్నామని అంటురు మనల్ని ఒకసారి అంటే ఏం కాదు రెండోసార్ అంటే ఏం కాదు ఒక్కసారి కోటి రూపాయలు లోన్ అయితే తీయ్యరు కదా ఓ ఎప్పుడు ఒకరి తి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పెట్టుకుంటుటే అంటే అయినా గోల్డ్ ఎక్కడ నుండి తెచ్చిండు ఏంటిదని ఎం ఎంక్వయిరీ చెయ్యరా అన్ని డౌట్ రావాలని మన ఓ వొచ్చడు కండిషన్స్ ఉంటాయి మోడలను సంబంధించి ప్రతి ఒక్కటి మనం మీదకి మా అందుకే చాలా జాగ్రత గా ఉన్నారు
అ
ఉ
మేము ఉండే ఏరియాలో కూడా మూతుట ఉంది అయితే ఇంటర్ తోటి రమ్మన్నారులే గాని ఆ అక్కడ వాళ్ళు అన్నారు చాలా రిస్క్ తోటి ఉంది ఇందులో చేస్త సే బదలు వేరే దగ్గర చేసుకున్నాయ ఏమ అనేసి అన్నారు
అలా చేసిన వాళ్లే అంటే ఏదనా ఇష్యూ అయితేనే ప్రాబ్లమ్ రా ఏమి ఇష కా బకు గుత్తినే కూర్చన వాళ్ళ కస్టమర్ అవుతారు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒక్కళ్ళే వస్తరు మనం త్రి భయం భయం బ్యాంక్ లో కూర్చున్నట్టే ఎక్కు ఇంక్కడ కూర్చునేదో ఇక్కడ కూర్చుంటేస్తు కానీ మనం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఊరికే ఇరవై నాలుగు గంటలు కస్టమర్లు ఉంటే అనుకోవచ్చు ఎందుకు రా తలకా నొప్పని పొద్దు దకా కూర్చొనే ఉంటాం కదా
హ హ అవును కానీ ఎంత కూర్చోని ఉన్నా కూడా ఎప్పుడో నెలలకు ఒసారు రేను ఇంకుక్కసారి అని ఏదో ఒక కస్టమర్ తోటి కొంచెం
తెలిసిన వాళ్ళ అయితేనే పెట్టుకోవాలి లేకుంటే మేము పెట్టుకోల ఒకోమని చెప్పాలి మన తెలిసిన నమ్మకాశలు అయితేనే పెట్టుకుంటావా అని చెప్పయాలి లేకుంట లేదు
అకా
హ
కానీ కాల ఇబ్బంది అయితుది బ కొంచెం తీసేట ఇప్పుడు పెట్టేటప్పుడు అటు ఇటు అయినా కూడా
మ్మ్ అవును రిస్క్ తోటి కూడుకున్న వర్క్ చాలా వరకు
బాబు పడుకున్నాడా
ఆ ఇప్పుడే పడుకున్నాడు బాబు పడుకున్నాడు అని ఫోన్ చేసా కొ ఏ మనప్పుడు కాల్ మాట్లాడినా కదా మళ్ళీ నువ్వు ఇంకో కాల్ మాట్లాడలేదు కదా చేసావా నువ్వు నాకు కాలు మళ్ళీ ఇంకోటి
చేయలేదు మల్లి చేద్దాం అనుకున్నా ని వేరే వాళ్ళకి చేస్తే ఏమైంది తను ఫోన్ చూసుకోలేదు కథం జీరోలో వడింది
అదే నేను మాట్లాడినా మళ్ళా ఆమె మాట్లాడలేదని గుర్తుకొచ్చి నిన్ను చేయామన్నా
ఉ
కొందరు కావాలని ఎత్తుతా లేరు కొన్ని కాల్స్ అట్నే పోతున్నాయి
అవును
నిన్న ఒక ఆమె అట్నే చేసింది ఆ నిన్న ఒక్క ఆమె అట్నే చేసింది ఏం చేసింది ఆ నెంబర్ పెట్టినా అవుళ్ళు రాప్లాన్ అంటే అన్ని డన్ డన్ అన్నది లాస్ట్ కు హన్సు సెల్లు మా అత్తమ దాంట్లో ఉంది యాప్ కార్య యాప్ గతం రెండు కాల్స్ వెయి
అదా
ఏం చేస్తా ఇంకా పోయినదానికి ఉ పోయినదానికి ఏం చేస్తాం ఇంగ ఈ కార్య యాప్ ల తీసేటోళ్ళు గా మాక్సిమమ్ పిల్లల తల్లులు అందరు వాళ్లే ఉన్నారు చిన్న పిల్లల వాళ్ళ తల్లులే
అవును
వి ప్రశాంతి ఎవరైనా అసలు డబ్బులు ఎప్పుడు పడుతాయో ఏమో కావచ్చు చెక్ చేసులేరు గా మంచిగా సమ్మతి ప్రాజెక్ట్ అయితే మంచిగా చెక్ చేసిళ్ళు మంచిగా వడ్డాయి కూడా
ఇవి కూడా ఎంత మంది ఉన్నారో నిదానంగా చెక్ చేస్తారు కావచ్చు అనిపిస్తుంది చెప్పారు కదా వన్ వీక్ టైం పడుతది అనేసి కంప్లీట్ అయినాక వన్ వీక్ తర్వాత వసు వత్తాయి అనేసి
ఉ పోయిందా మరి మీ హస్బెండ్
పడుకున్నారు అ మా పాప ఉన్న మా ఆయన ఇద్దరు పడుకున్నారు
ఈ హలో
ఆ పడుకున్నారమ్మా వీళ్ళు ఇద్దరు ఉ పడుకున్నారు ఉ పండగ కి ఊరు వెళ్తారు ఇక్కడే ఉంటారా
ఉ వాయిసు వ ఆ ఊ ఊర్ వెల్ దమ్ము ఉంటే ఏ పండుగకు ఉగాది కా ఉగాది కా
ఆ ఉగాది కే
హలో
ఆ ఉగాది కే ఊరు వెళ్తున్నారై
ఊరు వెళ్ళాము ఎందుకంటే అ ఓ చిన్న పండుగ ఏ కదా పెద్ద పండుగలకు అయితే వెళ్తాం చిన్న చిన్న పండుగలకు ఏం
ఆ
వెళ్తాం
ఇగ మళ్ళా పిల్లల తోటి ఎండల వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అసలుకు కదా
నేను ఏమో ఇప్పుడు పోవాలంటున్నా పోవాలన్నా ఈ పిల్లలు ఒకటి ఏడవ సతా ఇంచు స్తా ఉంటారు ఒక్కళక్క చక్కగా ఉండరు ఉకే ఏడుస్తా ఉంటారు
హ్మ్
మేవు బాగా సతాయిస్తున్నా నా కొడుకు అయితే ఆమ్మో ఇయాల బ్యాంకు కు తీసుకొస్తే ఆ కింద బనేషు ఉన్నాం
ఏం చేసాడు బ్యాంకు లో
అన్ని ఇస్తాండు ఒక్క దగ్గర ఉంటలేడు డోర్లను కొడతాండు అన్ని బాక్సులు ఎత్తెతండు
ఇంగ ఏవన్నా తెలీదు కదా
ఈ బాగానే సతాయిస్తాడు ఆ మోగపిల్లలయితే ఇంకా ఘోరం చిన్న ఆడ పిల్లలన్నా కూర్చో అంటే కూర్చుంటారు చెయ్ అంటే చేస్తారు కానీ వా వట్టి డో బాగా సతాయిస్తారు
వాళ్ళకు కొంచెం పేషెన్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఆడపిల్లలకు ఓపికలు ఎక్కువ ఉంటాయి
వీడసలు బొమ్మల్ పెట్టే దాకా ఆగడు సెల్లు చూత్తనే ఉంటాడు సెల్లు కావాలని ఉంటాడు ఇచ్చేదాక
అలవాటైంది ఆ సెల్లు
అంటే ఎప్పుడన్న అన్నం తినిపించేటప్పుడు చూపెడతా నేను అన్నం తింటాడు మరి లే పోతే తినడు అంటే అంటే అయినా ఒకటే ఉ
ఉమ్
రుకుతడు అని జస్ట్ లో నేను అట్లనే మాట్లాడుతున్న